హలో
హాయ్ బాగున్నావా
ఆ బాగున్నా నువ్ బావున్నావా
ఎం చేస్తున్నావ్
ఏం లేదు ఇంకా షాపింగ్ చేస్తున్నామంటే షాపింగ్కి వెళ్ళాలి నిన్నటి వరకు షాపింగే అయింది మ్యారేజ్ ఉంది
ఇ అవునా ఇవరిది
అంటే మా ఫ్రెండ్ వాళ్ళది కాకపోతే నేను జస్ట్ చిన్నగా షాపింగ్ చేసుకున్నా అంతే మా ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళది అంటే వాళ్ళు ముస్లిం వాళ్ళు వాళ్ళది ఉన్నది మ్యారేజ్
అవునా ముస్లిం మ్యారేజా ముస్లిం మ్యారేజ్ నేను ఎప్పుడుూ చూడలేదు అసలు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అంత అంత పోలేదు నైట్ అయితాయి కదా వాళ్ళ మ్యారేజెస్
ఆ నైట్ లోనే ఎక్కువ అయితాయి మళ్ళా ఎట్లుంటదంటే వాళ్ళది వేరే ఉంటది ఇప్పుడు మన దాంట్లో అవున అవును ఉండదు వాళ్ళ దాంట్లో ఇప్పుడు అమ్మాయి అబ్బాయి మనం పక్క పక్క కూర్చోబెట్టి పెళ్లి చేస్తాము కానీ వాళ్ళ దాంట్లో అట్లా ఉండదన్నమాట
మరి ఎలా చేస్తారు
వాళ్ళ ఇది ఎట్లాంటదంటే అంటే ఇది ఏమంటారు అమ్మాయి ఇట్లా వాళ్ళకి ఇట్లా ముసుగులాగాంటే పూల తోటి వేస్తారు కదా మూవీస్లలో చూసిందా ఆ కడతారు ఆమె అంటే బై జస్ట్ ఇట్లా కొంగు అంటది కదా అది డ్రెస్ వీట్లో చేస్తున్నారు కొంగుది అట్లా కప్పుకొనే ఉంటదన్నమాట ఎవ్వరి తోటి వాళ్ళు ఏం మా మాట్లాడరు ఇట్లా కప్పుకొని ఉంటారు ఏం మాట్లాడరు అసలు ఎవ్వరు ఏం పలకరించినా ఏం చేసినా అవల్ల బ
వాళ్ళని ఇద్దరిని వేరే వేరే దగ్గర కూర్చొని పెట్టి చేస్తారా నేను చూసాను సినిమాలలో
పెట్టారు అన్నమాట
మన దగ్గర లెక్క ఇద్దరు ఒకటే జాగాలో ఉండరా అవునా
దగ్గర ఉంటారు అబ్బయి ఒక దగ్గర ఉంటాడు అమ్మాయి ఒక దగ్గర ఉంటుది
అమ్మాయిని చూడాలంటే ఇట్లా అమ్మాయి వాళ్ళ అందర పోయి ఆమె ముసుగులు ఇట్లా ముసుగు ఇట్లా తీసి
ఆ తీసి ఆ అంటే కొంచెం అటానే చేస్తారు కానీ అంటే నేను చూసింది అయితే అట్లా ముసుగు అంటే కొంచెం పరద అంటే లైట్ గా ఉంటది కదా అళ్ళకెళ్లి ఫేస్ గనిపిచ్చేది కాకపోతే కళ్లు మూసుకొని ఇట్ల కిందకిట్లనే కు ఉండేదన్నమాట ఎవరు పలిచినా ఎవరు పిలిచినా పలికేది కాదు వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఆ మాట్లాడద్ దంట వాళ్ళ దాంట్లో ఆ అబ్బాయి వాళ్ళ సైడ్ ఉంటారు కదా వాళ్ళ ఆడపడుచు అని వాళ్ళ ఎవర ఉంటారు కదా వాళ్ళే అన్ని ఆమెకిచ్చి మేకప్ అవన్నీ చేస్తారు
వాళ్ళే వేస్తారా వాళ్ళ సైడ్ వాళ్ళు
చేస్తారన్నమాట ఆ అబ్బాయి సైడ్ వాళ్ళు అటు సైడ్ అటు వాళ్ళందరుూ లేడీస్ అమ్మాయి దగ్గరనే ఉంటారు అన్నమాట అమ్మాయి సైడ్ అబ్బాయి వాళ్ళు అబ్బాయి దగ్గర ఉంటారు అ లేడీస్ వెళ్లారు ఎక్కువ అ ఆ మన దాట్లా ఉండదు కదా
మన దాంట్లో అట్లా ఉండదు వీళ్ళ దాంట్లో మంచి బిర్యానీలు పెడతారు అన్ని
అవును బిర్యానీ ఉండే మేం తిం తే ఒక సైడ్ వెళ్ళినా మళ్ళీ వెళ్ళేది ఉంది ముస్లిం వాళ్ళది బిర్యానీ ఇంకా ఇకా అదేమంటారు
కద్దుూ కా ఖీర్ రుమాల్ రోటీ
ఆ మస్త్ వాళ్ళదాంట్లో స్వీట్ అలాంటి ఏదో మస్తు పెడతారు చాలా బాగుండే వాళ్ళది
అవును మన లెక్క ఇట్లా పట్టుకొని తినడం ఉండదు నేను ఒకసారి పోయిన అయితే ఇట్లా టెబుల్ దగ్గర చంటే మనమే సర్వ్ చేసుకోవాల అన్నటు సెల్ఫ్ సర్వీస్ లెక్క తెచ్చి పెడతారు మనక ఎంత కావాలంటే అంత వేసుకని తొచ్చినట్టు అట్లా బానిపిస్తుంది మన తెలుగు పెళ్ళలె ఓ లైన్లు కడతారు అది చికెన్ మటన్ కోసం ఎన్ను కడితే అది దొరకనే దొరకదు ఎండలో నించోనుండాలి నిల్చోని మళ్ళా తినడానికి రాదుం రాదు వీళ్ళది కూడా మంచి
అవును అందరుకు మంచిగా కూర్చొనే ఉంటది మీ వీళ్ళది
అవును బాగుంటది నైట్ నైట్ కూడా మంచి చల్ల ప్రశాంతంగా ఉంటది పెళ్ళిళ్ళు కూడా మంచిగయితాయి
ఆ మంచిగా అయితే గాని మేము మ్యారేజ్ అయ్యే వర్కు ఉండాలె అప్పటికే టెన్ టెన్ థర్టీ అయింది వాళ్ళ మ్యారేజింక కంప్లీట్ కాలేదు ఆ వాళ్ళ మ్యారేజింగ్ ఇంక అప్పటికిీ కాలేదు సైన్ ఏదో పెడతారంట
అవును ఇద్దరి సిగ్నేచర్స్ ఏమో తీసుకుంటారు కదా నీకు ఇష్టమేనా
ఆ అట్లాగాని మేమ అంతా సేపు ఉండాల అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అయ్యేసరికి ఇక మేము వచ్చేసినాం తర్వాత సాయిన్లో అవి పెట్టి చిర అనుకుంటాను తర్వాత ఫొటోస్ దిగుతారు మరేమో ఇక నేను అప్పటికే వచ్చేసాం బాగా లేట్ అయిందని వాళ్ళది కానీ చాలా బాగుంటదంట
వాళ్ళ డ్రెస్సులు చూడాలి ఇట్లా అమ్మో ముస్లిం వాళ్ళ చూస్తే ఇట్లా మొత్తం ఘోరంగా అంతా అవును సమ్మర్లా అయితే అమ్మో ఎట్లా భరి అవి ఇంకా దాని మీద బుర్కాలు వేసుకుంటారు ఇంకా
ఆ అంటే బుర్కాలు ఓన్లీ బయటికి మందమే అ
ఆ అక్కడ తీసాక తీసేస్తారు కాగానీ వాళ్ళ డ్రెస్సులు అయితే
ఒక్కొక్కరి చూడాలంటే మనమైతే మనమైతే అలాంటివి వేసుకోలేము వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలే వేరేంటది ఒక్కొక్కరు చూస్తే ఇవన్నని చూడాల అర్థం కాదు అట్లా రేడ అయిస్తారు వాళ్ళు
అవును మొత్తం ఇట్లా స్టోన్స్ తోటి బరువు బరువు చీరలు డ్రెస్సులు చిన్న నుండి పెద్ద వరకు ఇట్లా షూలు వేసుకుంటారు ఇంకా మెరిసేటి మంచి
వాళ్ళ స్టైలే మొత్తం వేరే ఉంటది ముస్లిం వాళ్ళాది
వాళ్ళకి ఇక పండగలు కూడా తక్కువనే ఉంటాయి కాబట్టి బాగా రెడీ అయితారు వాళ్ళు మనలాగా మనకు మంత్లీ ఒక పండగ వస్తది కానీ వాళ్ళకు బక్రీదు రంజాను ఇవ్వే ఉంటాయి కదా వాళ్ళిగా బాగా చేసుకుంటారు
క్రిస్టియన్ పెళ్లి చూసారా ఆల్మోస్ట్ అది కూడా కొంచెం అట్లనే ఉంటది గాని ముసుగులు ఎయ్యారు చూసార మీరు క్రిస్టియన్ ది పెళ్ళి
పోయిన మా ఫ్రెండ్ ది వాళ్ళు ఏందో బైబిల్ చదివిపిస్తారు వాళ్ళతోటి ఇద్దరు తోటి ఆమె నామిన ఏమో అంటారు. తర్వాత తాళి గడతడు.
ఆ తాలి గాడ్ కుంటారు నేం కూడా చూస్ బాగా సేపు ఏమేమో చదివిండు
అవును వాళ్ళతోటి చెప్పిపిస్తారు మనకు ఆ మనకు మంత్రాలు ఎట్లనో వాళ్ళకు అట్లా బైబిల్ అక్షరాలు అండ్ వ్యాఖ్యాలు
కాదు అంటే మేము వెళ్ళిన దగ్గర పాస్టరే ఒక ఆల్మోస్ట్ ఒక మేము వెళ్ళేసరికి సగం అయిపో యింది చదవడం ఆ హాఫ్ అన్ అవర్ అట్లా ఏమో ఏమో చదివండి మొత్తం చదువుతనే ఉండే ఇదేంద్ర బాబు మేము ఇట్లా వచ్చినాం బుక్ అయినాం అంటే మాకు అనిపించింది అది వాళ్ళకు ఇంపార్టెంట్ మనం ఎప్పుడు ఇన్లే గదా ఏమేమో చెప్తాండ్రు ఏమి చెప్తండ్రో ఇది అ ఏంట్రా మొ మొత్తం సోది మనకు ఏంటిది అట్లా అనుకుంటాం మేము కానీ అది వాళ్ళది వాళ్ళ ఆచారం వాళ్ళకు ఉంటది గదా. మ్ ఇగ మనకు మంత్రాలూ ఎట్లనో వాళ్ళకి అట్ల కావచ్చుగాని మన ఎప్పుడు యు కాబట్టి ఇంత గంటలు గంటలు చదువుతాండు ఇంకేంమయితలేదు ఏందిరా అన్నట్టు అనిపించింది మాకైతే
క్రిస్టియన్ అంట్ల ఐదుగురు ఉంటారు వాళ్ళు కూడా సేమ్ డ్రస్సులు వేసుకుంటారు మళ్ళీ
అవునా నేను వెళ్లిన గాని చూడలేదు మరి నేను
వాళ్ళకి ఐదుగురు తోడి పెళ్లి కూతురులు ఉంటే వాళ్ళు ఆ వాళ్ళు ఐదుగురు సేమ్ డ్రస్లు వేసుకు కుంటారు ఐదుగురు తోడు పెళ్లి కూతుర్లు ఉంటారు ఆమెకు
అవునా ఇది నేను చూడలేదు మరి వెళ్ళిన కానీ ఆ
ఎంతైనా మన తెలుగు పెళ్ళిళ్ళే మంచిగా అనిపిస్తది. గదా ఉందే అ అరుందతి నక్షత్రం ఉంటది ఇట్లా బిందాల రింగేసి ఆడుకోవడం
అ అవును మళ్ళీ తలంబ్రాలు పోసుకోడు తలంబ్రాలయితే తన్ పిత్ అయితానం లు అదయితే వాళ్ళ దాంట్లో ఉండవు కదా వేరేరేైనావీ ఒకరికొకరు తలంబరాలు పోసుకోవడం సంకీలు మళ్ళీ పెళ్ళ కూతురా వ చేటప్పుడు మళ్ళీ మంచి ఒక కొబ్బరి బండనం చేతిలో పట్టుకొని వస్తుంది మస్త్ అలంకరించుకొని ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి కాకపోతే మనది ఇంకా బాగ్ విసా
అవును ఎవరిది వాళ్ళకు మంచిగా ఉ పిస్తాది ఇగ
మన దాంట్లో కూడా మంచినే ఉంటాయి కాకపోతే అక ఎవరి వాళ్ళవి
మనకు కూడా బాగానే టైం పడుతుంది అవన్నీ మం
ఆ అవును హమ్ కానీ కొన్ని కొన్ని సార్లు కరెక్ట్ ముహూర్తానికి చేయ్యారు పెళ్ళిళ్లు కొందరు అంటే కొన్ని ఏరియాలలో కొందరు ఏమో కరెక్ట్గా
ముహూర్తాలు నాలుగు మూడు అయితది ఇప్పుడుదొండింటికి ముహూర్తం అయితే మళ్ళ నాలుగు ఐదు దే తది
ఆ కొందర ఏమో ఎవరు వచ్చినా రాకుండా మేము చేసేస్తామని
అవును కరెక్ట్ టైమ్ కి కొందరు చేస్తారు కొందరిది ఇగ లేట్ అయితది బాగా టైం పడుత్ త ఇగ
ఉమ్ వాళ్ళు కూడా హల్దిల్ చేసుకుంటారు అనుకు టరనుకుంట కదా. ముస్లిం వాల్ లీ క్రిస్టియన్ వాళ్ళు
ఇప్పుడు ఆ ఇప్పుడు చేసుకుంటున్నారు బాగా అప్పట్లో చేస్ కోలేదు గాని ఇప్పుడు ఇగ అందరు ఏసుకుంటున్నారు, హల్దీ ఫంక్షన్స్. మెహందీ అని, సంగీత్. ఉన్నోళ్ళలయినా ఇగా లేఏోళ్ళలైనా ఇగా ఖర్చు పెట్టడానికి వెనకకా డం లేదీగా ఎట్లాయినా సరి ఇగా చేస్తున్నారు అన్ని
వాళ్ళకి మెమరీస్ ఉ టాయని చేసుకుంటున్న అనుకుంటగాని
ఉమ్ కానీ అప్పు చేసి చెయ్యద్దు
అవును చాలా ఇబ్బంది అయితాది అంటే వివర్ ఉండాలి కానీ మనం ఉన్న దంట్లో చేసుకోవాలి
ఆ అంతే. అన్నీ వేసుకోవాలి కానీ, మనకు ఉన్న దాంట్లోనే వేసుకుంటే బెటరు. ఉన్నాయా మీకు? ఇప్పుడు ఏమైన్నా మరి, పెళ్లిలూ పోయేటిస.
ఆ అవును. ఉన్నాయి అంటే, ఇప్పుడే కాదు? నెక్స్ట్ మంత్ లో ఉన్నాయి.
ఆహా.
హ్మ్మ్, వెళ్లాలి ఇగ.
దగ్గర ననా? వేర ఊరు పోవాలా?
వేరే, ఊరికి వెళ్లాలి?
ఆహ!
ఆ మల్ల, మీరు ఇది మరాఠీ పెళ్లిలు ఉంటాయి కదా? ఆ. రా అది. వాళ్లు సాంగ్ పాడుతారు గదా? సాంగ్ పాడి మ్యారేజ్ జేస్తరు.
వాళ్లు కూడా, వైట్ డ్రెస్.
ఆ వైట్! అండ్ వైట్! మొత్తం అమ్మాయి, అబ్బాయి.
అవును. జూశ్నా, నేను కూడా అదే. అంబేద్కర్‌ ని పూజిస్తారు.
ఆ అంబేద్కర్, గౌతమ్ బుద్ధ వల్ల. ఉంటారు కదా? వాళ్లక్.
ఆ అవును, ఎవరి ఆచారాలు వాళ్లక్.
ఆ, కాకపోతే గే మంత్రాలు అం. అదే పాట. అది పంచశీల అన్నీ ఉంటది పాట. దాంతోటే ఆ పాటతోటే ఇగ, మంత్రాలు, అదే మంత్రాలు అన్న్ అంటి ఇంకా. ఆ కానీ వాళ్ల దాంట్లో కొంతం అంటే, ఇట్ సైడ్ ఈ మహారాష్ట్. ట సైడ్, ఎట్లా ఉంటధో కాని? ఇటు కొన్ని, కొన్ని మాకు దగ్గరలో కొని ఊర్లు ఉం.
అవును నాలుగు, ఐదు అయితది. ముహూర్తం ఎప్పుడ వెళ్తే రారు. రారు ఏం జెయ్యరు దగ్గరనే అం. టారు అది. ఓ చాలా టైం అయితది. అన్నం తినేసరికి ఫోర్, ఫైవ్ అయితది.
హ్మ్మ్, అవును. మల్ల ఏంటిది? కానీ ఆ మన ఇక్కడ, వేరే ఇప్పుడు. మన హిందువులో ఇటు, అమ్మాయి సైడ్ ఇంట్లో పెళ్లి జేస్తరు. కానీ ఉ దా వాళ్ల దాంట్లో అబ్బాయి వాళ్లు ఇంట్లోనే జేస్తరు కదా మ్యారేజ్?
అవును, అబ్బాయి వాళ్ల ఇంట్లో జేస్తరు.
మా.
అబ్బాయి మన ఇంటికి, ఆస్తాడు ఫస్ట్. స్ట్ తర్వాత.
ఆ అమ్మాయి, వాళ్ల ఇంటికి సరి. వివాహ వ్యవస్థ, ఇంకొక లాగ ఇంకా.
ఆ ఇగా ఒక్కొక్క వారి దాంట్లో ఒక్కొక్క లెక్క ఇస్తరు ఇగా
మ్
ఆ కాని ఇగా వాళ్ల డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం మంత్రాలు అవ్వి
ఆ వేరే ఉంటాయి యాక్చ్చల్లి ఇవి మరాఠీ పెళ్లి అట్లా హిందూ దాంట్లో కూడా అసలు నాన్ వెజ్ పెట్టే వాళ్ళు కాదు అంతకు ముందు
అవును ఇప్పుడిగా నాన్ వెజ్ లేని పెళ్ళికే పోరు ఎవ్వరు
అట్లా చేసిండు గాని అంత అసలు పెళ్ళప్పుడు దేవతలు వచ్చి చూసి ఆశీర్వాదీస్తారంట పెళ్ళి అంటే ఒక ఏదో మనం ఇప్పుడు పూజ చేసినట్టే కదా పెళ్ళి అంటే కూడా పూజ చేసి మనం చికెన్ మటన్ తినం కదా దేవుని పూజ చేశి
అవును అట్లనే తినద్దు గాని ఇప్పుడు పెళ్ళి అంటే ఇగా నాన్ వెజే
ఆ ఇప్పుడు మొత్తం అవి లేంది పెళ్ళిలే అయిత లేవు అసలు
అవును
సరే అండి మరి ఓకే
ఊ ఓకే బాయ్
బాయ్